సో బాగున్నరండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నరండి
ఆ బాగున్నామండి తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారండి
ఇన్నామండి ఇప్పుడే
మ్
బ్రో డోర్ ఏయద్దు బ్రో. హలో.
ఏం తిన్నారండి.
మేము అన్నం టమోటా చట్నీ అండి మీరు.
ఆహా మాదీ అన్నం సాంబార్ అండి.
అవునా అండి.
ఊ
సాంబార్ బాగుందాఅండి
ఆ బాగుందండి.
ఆ దాంట్లోకి ఏం లేదండి ఉత్త సాంబారేనా.
ఆ చిప్స్ అండి, నంచుకోవడానికి చిప్స్ తెచ్చుకున్నాము.
అవునా చిప్స్ ఎక్కడ తెసుకున్నారండి బయటనా.
ఆ బయట షాప్ లో ఉంటాయి కదండి మామూలు టెన్ రూపీస్ ట్వంటి రూపీ. స్ ఊ అదే అండి తెచ్చుకున్నాం ఆ నంచుకున్నామండి. మీరేం తిన్నారండి.
అబ్బా.
హలో ఉన్నార అండి.
ఉన్నామండి మీరు.
ఉన్నాం ఉన్నామండి
సిగ్నల్ రాలేదండి. హలో. హలో.
హలో ఏమండి. ఆహా ఏమండే సి. ఉందో లేవో సైలెంట్ అయిపోయింటే.
హే లే లేదు సిగ్నల్ రాలేదని అందుకు ఇంకా.
మీ సిగ్నల్ ఏది వీక్ ఉన్నట్టుంది కదండి ఆ సైడ్ అంతా.
ఆ లేదండి బాగానే వస్తదండి మా సైడ్ అయినా ఇప్పుడు ఒక్కోసారి అంతే అండి. ఏం చేయకండి.
ఊఉ అవునులేండి కొన్ని కొన్ని సార్లు అంతే జరుగుతది.
అవునండి దాంట్లో ఇంకేం లేదండి చిప్స్ ఒకటేనా
ఆ చిప్స్ ఒకటేనండి ఇంకా ఇకా అయి బయట తెచ్చుకోవాలా. ఇంకా డబ్బులు ఎక్ ఖర్చు ఎక్కువ అయి పోతాది అండి మళ్ళి.
అవునవును లేండి అదది కరెక్టే.
ఊ. మీరు ఏమేమి తిన్నారండి.
హే అన్ని సింపులే కదండి అన్నము టమోటా చట్నీ.
ఊఉ మీరే చేసుకోవాలా అండి టమాటా చెట్నీ.
ఆ చేసుకుంటామండి మేము చేసుకున్నాము.
హుహు మీకు వచ్చాఅండి వంటలు.
ఆ
మీకు వంట చేయడం వచ్చా అండి.
ఆ వచ్చండి.
ఉ ఏమేమ్ చేస్తారండి వంటలు.
వంటలు అంటే అదే ఇంకా నార్మల్గా పప్పు. ఇంకా హలో.
హలో
ఇనపడుతుంద అండి. ఆ ఇనిపిస్తుందండి
ఉ నాకు వినిపిస్తలే.
అదే నార్మల్గా అంటే పప్పు పప్పు
ఉ
ఇంకా టమాటా చట్నీ చికెన్ వంకాయ అవన్నీ వచ్చండి చేసుకుంటాం పర్లేదు
ఆహ ఒక్కలండి చేసేది
పప్పు ఏం చేస్తామండి ఇంకేం లేదు ఆ రైస్ ఆగో మా దగ్గర మేమంతా చేసుకునేది రైస్ కుక్కర్లో చేసుకుంటాంమండి ఇక్కడ ఆ ఎట్లాంటే ముందు ఆ చేసుకుంటామండి టైం టైం తీసుకుంటదండి అంతేగాని
ఉహు అవునా నండి
ఆ ఫస్ట్ ఏం చేస్తామంటే ఇంకా ఆ కందులు
ఉ
టమాటా ఆనియన్సు
ఆ
అలా ఏమన్నా ఆకుకూర వేసుకోవాలంటే ఆకూర వేసుకునేది మీరపకాయలు
ఉ
అండి వినబడుతుందా మీకు సిగ్నల్ ఏమై ప్రాబ్లమ్ ఉందా
ఆ వినిపిస్తుందండి మీదే ప్రాబ్లం ఉన్నట్లుందండి
లే లేదండి మీరు కొంచెం నిధాంగా మాట్లాడుతుంటే అందుకు నాకేమో డౌట్ వచ్చింది
లేదు లేదండి మాకేం చాలా బాగుందండి సిగ్నల్ ఇక్కడ
అవునా
ఉ
ఆ అదే ఇంకా అదే అండి పప్పు ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్తున్నాండి అంతే
ఉ ఉ చెప్పండి
ఆ విన్నారండి లేకుంటే ఫస్ట్ నుంచి చెప్పాలా
ఆ చెప్పండి సగం వరకు విన్నాము అది ఏదో కందిపప్పు అది ఏదో ఆకుకూరలే తీసుకోవాలని చెప్పారు అంత వరకు విన్నానండి
అదండి అవన్నీ వేసి
ఉ
ఆ లాస్ట్ వాటర్ పోసి తగినంత అందులో తగినంత వాటర్ పోసి
ఆ తగినంతంటే ఎంతండి
తగినంతంటే మనకు కావల్సిన విధంగా అండి ఇప్పుడు మనం ఎంత ఎక్కువ కూరగాయలు అవన్నీ వేస్తే దానికి తగ్గట్టు వేయాలండి
అ అంటే ఎట్లా ఈ నిండుగా వేయాలా లేకుంటే ఈ సగం వరకు ఎలా అట్లుంటది కదండి
పర్సెంట్ చేసినా చాలండి
ఆహా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే దేనికి రైస్ కుక్కర్కా అండి
అవునండి
ఆహా
ఆ అలావేసి ఆ పసుపు వేయాలండి లాస్ట్కి చివరికి పసుపు చింతపండు ఆయిలు మొత్తం వేసేసి ఇంక మనం అది ఒక గంట పాటు అట్లా పెట్టామనుకోండి అదంతా మొత్తం ఉడుకుతాది కదండి
అవునవునులేండి
ఆ మొత్తం ఉడికినాక మళ్ళీ మనం దాన్ని దాంట్లో నీళ్ళన్నీ సపరేట్ గా తీసి.
ఆ
ఆ మళ్ళీ నీకు దాంలో కొన్ని నళ్లు తీసేయాలండి
ఎందుకండి అట్లా ముందే తీసేయచ్చు కదండి
అంటే మీకు తెలుస లేదండి పప్పు
లేదండి పప్పు నాకు తెలిదు అందుకే మీరు చెప్తుంటే వింటానా
అంటే ఉడకల్లని మేము ముందుగానే నీళ్ళు అవన్నీ ఏస్తామండి మీరు వండుకొని ముందుగానే నీళ్ళ తీసేసి
అంటే నీళ్ళు తీసి యాలన్నా నీ తీసేయాలన్నారు కదా అందుకు అడుగుతున్నా నడితే లేదండి నాకు పప్పు ఎలా చేయాలో
ఆ అవునండి సరే అండి తెలుసుకోండి ఇప్పుడు మనం ఉడకాలంటే నీళ్ళు వేయాలి కదండి
ఆ అంటే తీసేస్తన్నారు కాండి అది సగం వయసే సరిపోద్దు కదా అయ
లేద లేదండి సగం అంటడి ఇప్పుడు ఎందుకని ఆ విధంగా అన్నానంటే నేను
ఉ
ఇప్పుడు రామడానికి ఇప్పుడు పప్పుగుత్తి తీసుకొని దాన్ని రామాలంటే. నీళ్ళలు ఉన్నప్పు కూడా కొంచెం కష్టం అవుతుందిండి.
అవునవునులేండి.
ఆ అందుకని చెప్పేసి.
ఆహా అంటే పక్కన పెట్టుకుంటారండి ఆ నీళ్ళ ఓ. అది అది చెప్పాలి కదండి మళ్ళీ.
ఆ అవునండి ఆ అదంతా ఇ మామలు రామేసి మళ్ళీ
ఆ ఆ.
మళ్ళీ నీళ్ళు వేసుకుంటామండి.
మళ్ళనిల్ లేసు అదే. ఓకే ఆ ఆ సరే అండి. పక్కన పెట్టి నీళ్ళు మళ్ళీ వేసుకుంటారు‌.
అన్నిలేసి మళ్ళీ తిరువాతికి ఏస్తామండి. తిరువాతికి ఏసేటప్పుడు. తిరువాత అంటే ఏం లేదండి సపరేట్ గిన్నె తీసుకొని. దాంట్లో కొంచం ఆయిల్ పోసి.
ఆ
దాంట్లో యెన్ ఎండుమిర్చి.
మ్ మ్ అవునులేండి
ఆవాలు జీలకర్ర అవన్నీ వేసి.
ఆ
కొంచెం బాగా మగనిగండి ఎక్కువ.
ఆహా.
మగనిచ్చి అవన్నీ. కొని చెేపు తర్వాత ఇది ఉంటా అవునండి.
ఆహా.
మళ్ళీ పప్పు తీసుకొని దాంట్లోకి కలపాలండి.
ఆ. ఆ స్టవ్ ఉన్నప్పుడు మళ్ళ రైస్ స్టవ్ మీద చేసుకోలేవ
స్టవ్ చేసుకుంటామండి రైస్ ఎందుకు చేసుకోమ్
ఉమ్ పప్పు అండి రైస్ కుక్కర్ లో చేసుకుంటాం అన్నారు గదా
అదే అదే మళ్ళీ పప్పు కాదండి రైస్ మళ్ళీ చేసుకుంటాం పప్పు అయిన తర్వాత
ఓహో అట్ల
అవునండి
ఉహు
ఉమ్
ఉమ్ చెప్పండి చెప్పండి
ఆ అలా మనకు వేడి వేడి పప్పు రెడీ అయిపోతుందండి
ఆహా
ఆ
అన్ని పప్పుల కింతేనా అండి ఒక పప్పేనా
అదే అండి మనకు ఇప్పుడు ఓ ఆక్కూర కూర అనేది ఇప్పుడు ఒకే విధంగ ఏస్తానే ఉంటామండి ఏం లేదు కొత్త వేరేది ఏమన్నా పాలకూర మెంతికూర అట్ల చేంజ్ ఉంటామండి అవే కొత్త కొత్త పొగడ అని రెడీ అయితుంటాయి అంతే
ఓహో అంటే ఈ ఆకుకూరలు మార్చడం వల్ల అది పప్పు చేంజ్ అయిపోద్ది గదా అండి
ఆ
ఆకుకూర్లు మార్చడం వల్ల పప్పు చేంజ్ అయిపోద్ద అంటాన
ఆ అవునండి
ఆహా ఇంకేమ్ వంటలు వచ్చండి మీకు
ఆ వచ్చండి పర్లేదు ఇకా చికెన్ వచ్చు
ఆహా
మళ్ళీ వంకాయ వచ్చు వంకాయ నేను వంకాయ్ చేసేది మా వాళ్ళు కొంచెం ఇష్టపడతారండి
అవునా అండి అవు నాకు తెలిసిన వాళ్ళు గూడ చాలా బాగా చేస్తారండి ఈ వంకాయ చాల మంది అడుగుతుంటారు చూపి చూపి ఎలా చేసారు అనేసి
ఆ అదే అండి అందుకని నాకు గూడా బానే వచ్చండి పర్లేదు బానే చేస్తాను ఆ
ఎప్పనుంచి మీరు వంట నేర్చుకున్నారండి చేయడం
నేను నేర్చుకోన్నా అండి కొంచెం కష్టకాలంలో
ఆహా కష్టకాల మం
కష్టక అంటే ఇప్పుడు మనకంటూ ఉమ్ ఎవరు చేసేవాళ్ళు లేకున్న గూడ అప్పుడు నేను స్వతహాగ నేర్చుకున్నా అండి
ఆహా అంటే మీకు చేసేవాళ్ళు లేర అండి
ఆ లేదండి ఇప్పుడు మనం ఒక ఏజ్ వచ్చినాక మనం ఒకే దగ్గర ఉండలేం గదండి వలస వచ్చేస్తాం గదండి
ఆ అంటే ఎవర్ని వదిలేసి వచ్చారండి
ఆహా వలస వలస ఒక బతుకుతెరువు కోసం మనం వలస వలస వచ్చేస్తాం గదండి
ఆ వలస వలస యెళ్ళిపోయినారండి మీరు
ఆ అలా వచ్చేసరికి ఇంగ మనకు వేరే దిక్కుతోచక ఇంగ మనమే స్వతాహా గేట్లో బతుకోవాలి గదండి ఆ అవి విధంగా నే బతుకు తెరువు కోసం నేర్చుకున్నానండి వంట
ఆహా అన్ని బాగ నేర్చుకున్నట్టున్నారు గదండి మీరే సొంతం మీరే సొంతంగా నేర్ కున్నారండి ఈ ఎవరన్నా నేర్పించారా
లేదండి మొత్తం సొంతంగానే ఇంకా ఎవరితో చెప్పించుకునేది ఏమి ఉండదు
అవునవునులేండి
ఆ భయం వొదులు జాతిని, అవునండి అదెదో.
అవున అవునండి ఆ డైలాగ్ ఉందండి భయం వదులు గెలిచి చూడు అను కుంటాయండి ఆ డైలాగ్ లు నాకు తెలిసి. మీరేదో, వేరే డైలాగ్ చెప్పబోతున్నారు అనుకుంటా నాకు తెలిదు అది. మీ ఎ
సరే అండి ఉంటానండి.
సరే సరే అండి.
హలో.
హలో
కట్చేస్తారా అలా. హలో
ఉండండి.
హలో నా దాంట్లో కట్టు కావట్లేదు మీరు కట్ చేస్తారా
నా దాంట్లో కూడా కట్ అవ్వట్లేదండి